ఏం చేస్తున్నారు హలో హలో
హలో
సున్నారు హలో
లేష్ ఫెలో హలో
ఆ ఏం చేస్తున్నారు హలో హలో ఆ వదిన ఏం చేస్తున్నారు
నా ఆ ఇప్పుడు కనెక్ట్ అయింది ఫోను
ఏం చేస్తున్నారు హలో హలో
పండగ పని స్టార్ట్ చేద్దాం సున్నా
అవునా క్క చేసారా
ఆ
ఆహా ఏ పనులు
ఏం పనులు చేస్తున్నారు ఆ చేసాము వంటా వంట చేసాం మీరు ఉమ్
ఎప్పుడొండ్యరు
ఆ
హలో
హలో
ఏమి
ఆ చెప్పంన్ నేనా బుడంకాయ్ బుడంకాయ్ బుడంకాయ్
ఓ మీకు ఫేవరెట్ కదా బుడంకాయ్
ఆ ఆ మీది
మాది ఈ రోజు పాలకూర టమాటా
పాలకూర టమాట కల్పూ వండిందా
ఆ కలిపే ఉండిన్
అట్లా వండదంటున్నారుగా
ఉండొచ్చు కానీ వాటర్ ఎక్కువ తాగాలి
ఆ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి
వచ్చినోళ్ళకి ఇబ్బంది రానోళ్లు ఏం లేదులే గాని ఎంతైనా వాటర్ ఎక్కువ తాగాలి
ప్లేస్ వాటర్ ఎక్కువ తాగితే ఏం కాదు రాం
ఆ
అట్లా చేస్తే వాటర్ ఎక్కువ తాగుతే ఏం కదా అంటున్నా
ఆ ఏం గాదు ఏం గాదు ఏం గాదు వా ట్రేక్కువ తాగాలి
అవునా నేను ఎప్పుడు చేయలేదు ఒకసారి ట్రై చేస్తా అయితే
చేయరాదు బాగుంటది టమాటా పప్పు కన్నా టమాటా పాలకూర బాగుంటది నాకు పప్ పప్పులు వేసుడు కన్నా ఇట్లా టమాటాలు యేసుడు
హుమ్మ్
ఉ
హ
ఆ ఆల్రెడీ మీ మ అదే మా మధు అన్నయ్యవాళ్ళకి అదే మాడపరచు వాళ్ళ హస్బెండ్ కి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అయినా గాని పాలకూలు టమాటా వండుతారు తింటారు వాళ్ళు
ఏం కావట్లేదా మరి ఏం సమస్య
ఏం కాదంటే వాటర్ ఎక్కువ తావాలి అని అనుకుంటారు గంతే అన్నయకుచూ స్టోన్ ఉంది కదా ఎందుకు పాలకూర టమాట తినొద్దు కదా ఆల్రెడీ ఉన్నళ్ళు తినొద్దు కదా లేనోళ్ళు తినొచ్చు కాగానీ అని అంటే వాటర్ ఎక్కువ తాగితే ఏం కాదు అస్ సర్లే వాళ్ళకి అంత ఉన్నాక మనకి జనో సమయ
అంతే కదా
ఆ
హ పండె పనులు ఇల్లు దిలుపుతున్నారా
సూపాాలి స్టార్జే యాలి తను కొంచ స్టార్ట్ చేస్తానే పండగలవరకీ అన్నీ సర్దుకుంటాయి
పిన్ని వంటలు ఏం చేస్తున్నారు
పిండి వంటలు ఇ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూడాలి గ్యారలో మడుగులో చక్యానాలో ఏదో చేసా ఇవన్నీ ఏ మనం మా క్షణలు ఉగాది పండగకి వేసుకునే బూరలు అ ఏమంటారు పూర్ణాలస్ ఆ పూణలో లో మీవి చేస్తారా పూర్ణాలు చేసుకుంటారా పండుగకి పూర్ణలు చేశారు బొబ్బట్లు బొబ్బట్లు ఆంధ్ర సైడ్ అంటాము మనం తెలంగాణలో భక్షాలు అంటాము హ
బక్షాల్ చేయం మ్ గానీ పూర్ణాలె
అవునా మేము భక్షాల ఎక్కువ చేసుకుంటాం పునాలు మా అమ్మ వాళ్ళకు తెలియదు చేయడం రాదు తెలియదు వాళ్ళకి కూడా
అన్న క్షాల గేరు పూర్ణాలసమ అళ్ల్ అకువ
చేస్తారు మీ ఇంట్లో
డాడీ చేస్తాడు
డా చేసా అంటే ఏంటి ఏంజోమాని
ఆ ఇంకేజమాను చేయాలని చేస్తా
స్తారా లేకపోతే ఏదైనా పాత్రలో చేస్త
పాత్రలో చేస్తాను కు ఉండల లేదు కుండెలో అప్పుడు చేసేదినకట
అవునా ముల కుంటారు అందులో చేస్తారు కదా
ఆ సర్బా సర్బలోగేస్త సార్ శాలవాకి కాంకణం కట్టి
కంకణం కట్టి కొత్త వాటర్ తోటి ఆ ఫ్రెష్ వాటరు కొ అన్ని కొత్త అన్ని యూజ్ చేసి చేసుకుంటాం కదా మన లైఫ్ లో మన జీవితం మొతంలో కూడా షడ్ రుచులు ఉంటాయి అందుకే అవి చేసుకుంటాం అవి యాక్టివేట్ చేయడానికి కి చేసుకుంటాం పంచాంగం చెప్పించు కుంటారం అడి మీ ఇళ్లలలో ఆ పంచాంగం నపించు కుంటారా ఆ అదే పతును బీల్ ుకని ఎలా ఉండబోతుంది మన లైఫ్ ఎలా ఉండబోతుంది మన దేశం ఎలా ఉండబోతుంది అ అంచనా చేస్తారు కదా
గారు ఇంటికి వచ్చి చెప్పలేదు టీవీలో వింటాం అంతే
అవునా ఉహుమ్. శ్రీమ్. పరర్భావనామ సంవత్సరం. తో స్టార్ట్ అయితుంది ఈ సావయ్. ఈ ఓచ్చే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఇది. ఇది మనకు ఆక్చువల్ గా కొత్త నూత్. త్తన సంవత్సరం కదా. మన తెలుగు వారికి, హిందూస్ కి ఆ ఉగాద్. పండగావ్. కొత్త సంవత్సరంతో స్టార్ట్ అన్నమాట. ఆ ఈ సంవత్సరం పరభవనామ సంవత్సరం అన్నమాట. హుమ్మ్ ఎప్పుడు ఆ. ఆ మార్చి ఎన్నో తారీక్ అవుతుంది. పంతొమ్మిదో తారీక్ అవుతుంది కదా ఆ. పంతొమ్మిదో తారీక్ అమావాస్య అయితునట్టుంది కదా.
ఆరోజు అమావాస్య ఉంది మరి, ఉగాది పండగ ఉంది మరి.
అరర్రె అవును గదా. అమవాస్య అవుతుంది. ఈసారి అన్ని పండగల్. లు బలే బలే ఓచ్చినాయి అసలు తంన్నీకి అడ్డు. ముందు రోజు జరుపుకోవాలా, ఎనక రోజు జరుపుకోవాలా, అని తెలియకుండా ఉంది హోలీ అట్లనే అయ్యింది. సంక్రాంత్రి అట్నే అయ్యింది, ఆ ఎట్లనే చంద్రగ్రహ. నం కూడా అట్లానే అయ్యింది. ఈ ఇప్ప. ఈ ఇదియిపోగాక మల్లచ్. శ్రీరామనవమి ఓస్తాది. హిందీ వాళ్ళకేమో రంజన్ ఓస్తాది.
ఆ పిరిలు ఉన్ను, రంజాన్ ఉన్నాయి. పోయినంకా పిల్లలకి స్కూల్కి.
అదే ఒక ట్వంటీ రోజు ఒక రోజు స్కూల్కి ఎళ్తే లేకపోతే ఆప్షనల్ డే ఇస్తే పిల్లలకు. ఫోర్ డేస్ హాలిడేస్ ఓస్తాయి.
పిల్లలూయేల్లారా స్కూల్కి
ఆ మా పెద్ద పాప వెళ్ళింది స్కూల్ కి
చిన్నపాప
చిన్న పాప ఆడుకుంటు అ
అ టిఫిన్ చేసిందా పాప
ఏంటండీ
ద పాపా
ఆ పాప ఉప్మా చేశాను నటు రవ్వ ఉప్మా మీరు తింటా నటు రవ్వ ఉప్మా
తింటం అండి నటు రవ్వ ఉప్మా తింతా
ఆహా మీ పాపకి ఇష్టమేనా
ఆ ఇష్టమ
ఉ అదే మంచిది హెల్దికి నటు రవ్వ ఉప్మా బట్ నాకు ఇష్టముండక పోయేది నేను తినను ఎప్పుడు కూడా కాని తినడానికి ట్రై చేస్తాను
బంటది నటు రవ్వ మా టేస్టు
అదే అదే మాకు హాస్టల్ లో ఉంటది అన్నమాట
మీరు హాస్టలో ఉన్నారా
ఆ అవునా మీరు ఇ మదలే ఏం అన షాపింగ్ సరండి
ఈ మధ్యలో అంతా ఏం చేయలే మొన్న చిన్నగా తొరలో చేసా అంతే లెగగింగ్స్ అవి కొనుకున్నానండి అంతే
అవునా కాసంలోనా ఎక్కడండి
గీతాల
జ గీతాల ఆ గీత తీసుకెళ్లిందా
వెళ్ళాము టూ లెగిన్స్ తీసుకున్నాను ఆ మంచి న ఆ పర్లేదు
మరి కసం లోకి ఏళ్లకపోయినా మంచి ఆఫర్లు ఉన్నాయి
ఏమో తెలియదు
ఉ
ఎప్పుడు అక్కడే తీసుకుంటదట తను తీసుకు కెలింది నన్న
అ
అందుకనే అక్కడికి వెళ్ళినమగా
ఉ మొన్న నేను కాసంలో చేసి ను షాపింగ్ ఆ ఒక రెండు డ్రెస్సెస్ తీసుకున్నా సెచ్ కుర్తా సెట్స్ చాలా బాగుంది చాలా రీజనబుల్ గా వచ్చి మసదికి
ఇ ఏంటి టాప్స్ తీసుకున్నావా
మీ చెల్లకి వీడియో కాల్ చేద్దాం అనుకున్నాం ఏమనా తీసుకుంటదేమి ఇప్పుడు తనకు ప్రెగ్నెన్సీ కదా ఎప్పుడే కోక ర శేష తీసుకుపోతూ ఉంటది అని
అవును ఒకటే తీసు ఒకటి మనం ఆ రోజు తీసుకొచ్చ షండు అదే చేసుకుంటుంది
అట్లా అనేసి అడుగుదాం అనుకోండి మంచి ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి
మరి తీసుకుంటా అయిపోగా
చెబదా నాకు టైం లేకుండా ఉండే ఆ రోజు ఆ రోజు తిష్గాడు పండుకున్నాడు ఇలా వేస్తాడేమో ఇలా వేస్తాడేమో అని చూస్తే రెండున్నర వరకు లేవలే దానికి గ ఏమైనా తినిపించుకొని పోయేసరికి మూడ అయ్యింది ఇ నాలుగుంటి వరకు తంగిస్కి రావాల
మళ్ళీ వెళ్తే ఆపస్ ఉంటే ఫీ సైజ తీసుకురా కొంచెం లూజ్ ఉనేటట్టటు తీసుకురా
ఉ మరి అడగమను మరి నేను ఇక్కడ ఎట్లా వస్తాది
ఆ హు నువ్వు మనీ పెట్టుకోవాల్సి అనిపిస్తాది. హు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ సైజ్ ఏసుకోవాలిగా ఇప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటారని
ఆ అదే ఇ లెగ్గిన్స్ అది లూస్ పాయింట్ లెక్క అనే తీసుకు కోవాలి గాని
త్రీ షర్ట్స్
కాకపోతే ఇప్పుడు ఆమె ఎట్లా ఫీడింగ్ తీసుకోవాలి. సింధియా
ఇప్పటి నుంచే తీసుకుందామా అని
ఉక్ ఊకె ఎం కొంటారు ఇగ ఇంకా రెండు నెలల అయితే డెలివరీ అయతూనే ఉండే
ఉ అదే ఇప్పుడే తీసుకుందనుకో ఒక రెండు మూడు తీసుకుంద అనుకో ఒక సెట్ అయిపోతుది నైటీస్ కూడా తీసుకోవాలి ఫీడింగ్ వి
ఆ తీసుకోవాలి కాని ఇంకా అప్పటి వరకు తెద్దాంలేగాని చూసాను నేను కూడా
హు డ్రెస్ ఇప్పుడు ఏందంటా ఇగ
మరి నువ్వు వెళ్తావా ఇప్పుడు షాపింగ్ కి
షాపింగ్ క అంటే ఇక మాకు దగ్గరనే కాబట్టి వెళ్ళమంటే ఒక రోజు టై ఫస్ట్ అట్లా పోయేసి వస్తా
ఫోన్ చేయాల దానికి ఫోన్ చేసి కనుక్కొని
ఆ టెన్ మినిట్స్ అయ్యింది. నేను చేయనా
హా
ఆ అట్లే పెట్టుకో ఫోన్